గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా.
ఉమ్ బాగున్నామండి మీరు బాగున్నారా అండి.
ఆహ్ మేము బాగున్నామండి.
ఏం చేస్తున్నరండి.
మీరు ఎక్కడ ఉంటారండి నార్మల్ గా విలే విలేజ్ లోనా పణల్లోనా.
మా ఊరయితే విలేజ్ అండి మేము ఇప్పుడు ఉంటా అంటేది పట్టణంలో అండి.
అవునాండి. ట్ విలేజ్ లో ఏం ప్రిఫర్ చేస్తారండి మీరు
విలేజ్ లో అన్ని ప్రిఫర్ చేస్తామండి
అంటే మీరు విలేజ్ లో మీకు నచ్చినా విషయం ఏమిటుంటది.
విలేజ్ లో అంటే ఇంకా తెలిసిందే కదండి పొద్దు పొద్దున్నే ఆరు గంట్లకి లేప్. లెవడం అలా తెల్లవార్జామున సూర్యోదయాన్ని చూడం
అవునండి అది కాదండి ఇప్పుడు మీరు పల్లెటూరు లో అంటే ఇప్పుడు పట్టణము పల్లెటూరు కంపేర్ జెసేటప్పుడు మీకు ఏది మంచిగుంటదండి
పట్టణంలో అంటే ఇంగ తెలిసిందే కదండి ఎప్పుడు గాలి కలుషితం సౌండ్ పొల్యూషన్ అవే ఎక్కువుంటాయ్ ఆ అదే గ్రామంలో అయితే చల్లగాని చల్లని గాలి స్వే స్వచ్చమైన గాలి ఆ ఇంకా సోండ్ పొల్యూషన్ ఏ మాత్రం ఉండదు ఉంటది ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూరులోఅనేది మ్ అవునండి ప్రశాంతతనేది పల్లె టుర్లో మాత్రమే దొరుకుతుందండి
అవునండి మనం మనశ్శాంతిగా బతకాలంటే పల్లెటూర్లోనే బతకలండి
అవ్నండి పట్టణంలో అంటే ఇంకా ఎప్పుడు చూసి న వెహికల్స్ సౌండ్స్
కలుషితమైన గాలి మళ్ళీ దొంగలంటూ దోపిడంటూ అసలూ ఒక మనశ్శాంతి అనేది ఉండదండి అసలు
ఆ అవునండి కానీ ఎక్కుమంది పట్టడానికి పోవడానికి ఇష్టపడ్ తారు గాని నాకు మాత్రం పల్లెటూర్లో ఉండడమే బాగుంట్ టుంది ఆ స్వచ్ఛమైన గాలికి ఆ వాతావరణానికి చాలా నచ్చుతుందండి
అది కాదండి ఇప్పుడు పట్టణాలకి ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే ఇప్పుడు వొచ్చేదీ ఇ కాలంలో పట్టణాల్లో బతికితే కొంచెం ఎక్కువ డబ్బులు సంపాఇంచెను అందుకని చెప్పి పట్టణాల్కి ఎక్కువ వలస పోత్ పోతుంటారండి ఎగువ
అదే అండి పట్టణంలో బతికితే ఎక్కువ డబ్బులు సంపాదించచ్చు కానీ మనసుకు అనేది ప్రశాంతతఅనేది ఉండదు కదండి మనిషికీ ఇప్పుడు పట్టణంలో పంట్టణంలో ఉండడం వల్ల మనకు ప్రశాంతతుండదు దాని వల్ల నిద్ర ఉండదు ఆ నిద్ర లేకున్నప్పుడు మన హెల్త్ కూడా చాలా పాడైపోతుందండి అలా చాలా అనారోగ్యానికి పాలౌతామండి
అవునండి పట్టణాల్లో బతికే దానికన్నా పల్లెటూర్లో బతికితే మనం ఆరోగ్యంగా ఉండగలం ఆ ఆరోగ్యమనేది చానిగ
ఆ ఆరోగ్యమే అ అవునండి దాని ముందు ఫస్ట్ ఆరోగ్యం తర్వాతే ఏదైనా గదం
అవునండి
ఆ పల్లెటూర్లోనే ప్రిఫర్ చేస్తాను నేను కానీ ఏం చేస్తాం తప్పదండి కొన్ని కొన్ని సార్ ర్లు పట్టననికి పోవల్సి వస్తుంది
పట్టణానికి ఇంగ మనం పోయేదంటే ఇంకా డబ్బుల కోసమే కదండి
మ్ అంతే అండి ఇగ అదొక్కటే అండి ఆ డబ్బు పల్లెటూర్లో అంటే పల్లె టూర్లో కూడా దొరుకుతుందనుకోండి కానీ తక్
పట్టణాల్లో దొరికేంత పల్లెటూర్లో దొరుకదు కదండి మనము పట్టణాల్లో ఉంటే తొందరగా అప్డేటెడ్ అవ్వచ్చు కదండి
అవునవ్నండి కానీ పట్టణంలో ఓచ్చేది పట్టణాననికే సరిపోద్ది కదండి
అవ్నండి పట్టణానికే సరిపోతు అయినా సరే పట్టణాన్ని ఎక్కువ నమ్ముకుంటారు కదండి వలస పోవడానికి ఆ పల్లెటూర్లో అందరూ ఎక్కువ గమనించారండి ఈ ప్రశాంతతనే ఎంత ఇంపార్టెంట్ అనేది
ఆ అంటే వాల ఉంటాయి కదండి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పల్లెటూరోడు పట్టణానికి పోయినాడ్ టె వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అ ఎన్ని కష్టాలు ఉంటాయో కదండి అందువల్ల వెళ్ళల్సి వెళ్లాల్సి వస్తుందండి తప్పదు ఇంక కొ
తప్పదండి కానీ ఒక్కసారి పట్టణానికి వచ్చినాకనే పల్లె తెలుసుకుంటారండి కానీ పట్టణానికి వచ్చినప్పుడే మనకి విలేజ్ గురించి తెలిసోస్తదండి
అవునవునండి పట్టణానికి వచ్చిన అంటే అంతే అండి అంటే మన దగ్గర ఉన్న తవరకు మనకి ఏది తెలిదండి మన ఒక్కసారి దాన్ని లేదు అన్ పుడు మనకు దాని విలువ తెలిసొస్తుందిండి అలాగే మనము పల్లెటూరు లో ఉన్నంత వరకు మనకు దాని గురించి తెలిదుఅండి ఒక్కసారి పల్లె టూర్ దాచి పట్టణానికి వచ్చిన తర్వాత పల్లెటూర్ యొక్క ఒక విలువ దాని అన్ని తెలిసొస్తాయి అప్పుడు
అవునండి మీరు అన్ని కరెక్ట్ గా మాట్లాడుతున్నారండి మీరు కవిగా ట్రై చేయొచ్చు కదండి మంచిగా అన్ని తెలుగులో మంచిగా మాట్లాడుతున్నారు
ఇప్పుడు చిన్నప్పడ్ నుంచి ఇట్లా కరెక్ట్ గా మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయిందండి
అవునా అండి మీరు ఎప్పటి నుంచి ఇలా కవితలు రాయడం ప్రారంభించ
ఆ కవిత లేం రాయన్ అ అండి జస్ట్ నేను చెప్తా అంతే అండి నేను
ఓ మీరు ఆ విధంగానే మాట్లాడతారా ఇప్పుడు
ఆ అంతే అండి నా మాటలే అలా ఉంటాయండి హబ్
అవునా ఏమోండి మీరు మాట్లాడేది మాట్లాడేది విన్ టుంటే మీకి ఎన్నో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఒక పల్లెటూరు నుంచి ఒక పట్టణానికి వచ్చినప్పుడు మీరు ఎదురు కున్న అడ్డంకులని ఏ విధంగా సాల్వ్ చేసుకున్నారు ఆ ఆ సాల్వ్ చేసుకోవడం వల్ల మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింటదండి
ఉ అవునండి కానీ నేను వచ్చింది తక్కువ రోజులె అండి అందుకే ఇంకా ఎక్కువ తెలుసుకోలేకున్నాను కానీ ఏమో భవిష్యత్తులో నేను ఇంకా ఎక్కువే
ఈ కొద్ది రోజుల్లోనే మీరు ఇంత తెలుసుకున్నారంటే మీరు ఇంక ఇ కురోళ్లుు ఉంటే మీరు ఎంత తెలుసుకోవచ్చని నేను గ్రహిస్తున్నానండి
ఏమొ అండి చెప్పలేం భవిష్యత్తులో ఏమన్నాది జరగచ్చు కదండి
జీవితం అనేది మన చేతిలో ఉండదండి దేవుడు అనేవాడు మనల్ని ఆట బొమ్మ మా ఇటుపక్క అటుపక్క ఆడిస్తుంటాడు దేవుడు మ ఎట్లా చెప్తే మనం ఇట్లే చేయాలనీ
అంతే అండి మన చేతిలో ఏముండదండి మనం ఏం చే చేయ్యాలనుకున్నా దేవుడి అనుగ్రహం కావాలి దేవుడు నిర్ణయిస్తేనే జరుగుతుంది దేవుడు అది వద్దు అనుకున్నాడంటే మనం ఎన్ని ఎంత చేసినా ఏం చేసినా అది రాదని అర్థం
అవునండి అదైతే కరెక్ట్ అండి ఇప్పుడు దేవుడు అనుగ్రహం లేకుండా మనం ఏం చేయలేమండి
అవునండి దేవుడు అనుగ్రహం లెందే మనం ఏమో అ
చి ఎంత కష్టపడినా దేవుడి అనుగ్రహం లేకుంటే ఇంకా అంతా వ్యర్థమే అనుకోండి బూడిదలో పోసిన పన్నీరు మాదిరి ఉంటాదండి
అవునవునండి మీరు సూక్తులు గుడ బానే చెప్తున్నారండి
లేదండి నేను స్కూల్కు పోయే సమయంలో మా తెలుగు టీచర్ నాక్ మంచి మంచి పదాలు తెలుగు పదాలని నేర్పించిందండి ఆ నేనెప్పుడు మా నేనెప్పుడు మా తెలు గు మేడం కి కృ
ఆ అండి ఓ అ కృతజ్ఞత భావం కలిగి ఉన్నారంట అండి ఓ అది గొ చాలా గొప్ప విషయం అండి అయినా గు గురువుల్ని గౌరవించడం అనేది చాలా అభినందించవలసిన విషయం అండి మీ
అవునండి ఇప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నరండి
అవునవునండి
అలా నేను ఎప్పుడు ఆచార్యులని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటా అండి
ఆ అది చాలా మంచి విషయం అండి అ మీకు ఆ ఎప్పుడు చిన్నప్పటి నుం చి ఇలానే గౌరవిస్తూనే ఉన్నార
ఆ అదే అండి నేనూ మాకు మా పేరెంట్స్ వల్ల ఈ
అవునవును లెండి అంతేలేం డి పెద్దలు అంటే పెద్దలు ఎలా వాళ్ళ తల్లిదం డ్రులు ఎలా ఉంటే పిల్లలు గుడా అలానే అవుతారంటారండి అది గుడా నిజమే కొన్ని
తనయుడు తనయుడిది తప్పు అయితే తండ్రిది
ఉమ్ తండ్రి తప్పంటారండి
అవునండి ఇది మా తాత చెప్పేవాడిని
ఓవ్ ఆ మీ తాత గూడా కవి ఎనా అండి అయ
మా తాత అయితే పక్క కవి మా తాత చెప్పే నీతులింటే అసలు మైండ్ పోయేదండి
ఆ అదే నాకు తెలిసి మీ తాత పోలికలే నీక్ కు వచ్చినట్లు ఉన్నాయండి నాకు తెలిసి అంటే మీ తాత ఏమొ కవి అలా మీరేమో సూక్తులు చాలా రిలేట్ టేడాగా కనిపిస్తున్నాయండి
ఎంత రిలేటెడ్గున్న తాత తాతె మనవడు మనవ
అవునవునులే అంటే ఆయనా జీన్స్ మీకు కొన్ని వచ్చినయి అన్నట్లు జేప్ త ఉన్నానండి అన్నీ అని కాదు గని ఆ ఆయనలో ఉండే కవిత్వం కొద్దిగా మీలో కూడా ఎ క్కడొ మూలనా దాగి ఉం
అవునండి మా తాత మంచిగా పాటలు పాడతాడు
అవునవును లెండి
కొన్ని నీతులు బాగ చెప్తాడు సూక్తులు బాగ చెప్తాడు
ఆ అవున్లేండి
టె ఎట్లుంటాయంటే ఎదుటి మనిషి విని వీళ్ళకి ఇన్ ఒచ్చా అని కుళ్ళుకునే విధంగా మాట్లాడతాడండి
ఓ అవునా అండి చాలా గొప్పవారండి మీ తాత గారు
అతను చూసి కుళ్ళుకున్న వాళ్ళు చానా మంది ఉన్నారండి
ఆవ్ అంటే మీ తాతగారు ఎన్నో చూసుంటే తప్ప అలా మాట్లాడలే రండి చాలా చూసింటారం మీ తాతకి ఎంత వయసు ఉంటందండి మీ తాతకి మీ తాత గారికి ఓహ్ తొంభై ఐదె ఇంక సెంచరీకి దగ్గరలోనే ఉన్న
సెంచరీకి దగ్గరలో ఉన్నాడండి పోయకూడా దగ్గరలోనే ఉన్నాడు
అయ్యో అలా ఎందుకుంటరండి ఇప్పు పోయే అట్ల తప్పండి అలా మాట్లాడకూడదండి
మా తాత పోతే ఇన్నిరోజు లు నాకు ఒక మంచి గుణపాఠం నేర్పించి సడన్ గా వెళ్ళిపోతే
అవున అవునులేండి పాపం ఇన్ని రోజులు అన్ని నీతి కా నీతి వాక్యాలు కవితలు అన్ని చెప్పి ఇప్పుడు సడన్ గా లేరంటే చా లా బాధాకరమైన విషయం అండి
ఆ ఇంకా పోలేదండి ఉన్నారండి
ఆ అదే అదేండింగా ఉంటరులేండి ఇంకా చాలా రోజుల వరకు ఉండతా ఉంట ఉండాలని కోరుకుంటున్నా
ఆ అ థ్యాంక్యూ అండి మీరు నాకు ఇంతగా సపోర్ట్ చేసినందుకు మా తాత కోసం ఇంతగా ఆలోచించి మాట్లాడినందుకు మీ సమయాన్ని కేటాయించి నాకు ఇంత సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదములండి
అయ్యో దాందే ఉందండి చాలా చాలా ధన్యవాదములు
ధన్యవాదలము థ్యాంక్యూ అండి
ఆ ఆ బాయ్ అండి
బ్లాంక్